హలో
ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి కాలి అండి
బావున్నారా?
ఆ బావున్నామండి.
తిన్నారా?
ఆ ఇంకా లేదండి తినాలి ఇప్పుడు
మీ పిల్లలు బావున్నారా అండి?
మాకు పిల్లలు లేరండి ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్న.
ఆహా ఏం చదువుకున్నారు మీరు?
మేము డిగ్రీ చేసాం అండి.
అ డిగ్రీలో ఏ గ్రూప్ అండి?
డిగ్రీలో బీకామ్ సెకేయండి
ఓకే ఇంకా ఏమన్నా చెప్ప నేను మా మమ్మీ లే దు ఇవ్వాలే ఊర వెళ్ళిచ్చాము వంట చేస్తున్నాండి.
అవునా ఏం వంట చేస్తున్నారండి?
ఇప్పుడే రైస్ కి బియ్యం కడిగా
ఉమ్
ఇప్పుడే మా సిస్టర్ ఏళ్ళి ఎగ్స్ అవేసి కొన్ని గ్రాసరీస్ తీసుకొచ్చింది సామాన్లు
ఆహా
ఉమ్
మీరేం చేస్తారండి?
నాది పోస్ట్ గ్రాడ్యూయేషన్ అయి పోయింది ఎంఎస్సి అయిపోయింది ఎంఎస్సి క్లినికల్ న్యూట్రిషన్
ఉహు నెక్స్ట్ ఏం ప్లాన్ అండి మరి?
నెస్ట్ అనుకోలేదండి ఇంకా జాబ్ ఎ ట్రై చేద్దామని చూ స్తున్నాను అది హాస్పిటల్లో డైటిషియన్ పోస్ట్ లాగా
ఆహో
మీరు మీరేం మీరేం ట్రై చేస్తున్నారు నెక్స్ట్?
ఎంబిఏ చేద్దామని అనుకుంటున్నానండి.
ఓకే ఏ కాలేజ్ ఎక్కడ?
హన్మకొండ లో వాగ్దేవి కాలేజ్ లో చేద్దాం అనుకుంటున్నా ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదండి
అది అది మంచి కాలేజీ గదా కొంచం ప్లేస్మెంట్స్ ఆ అవును మీరు ఎలాంటి జాబ్స్ కి ట్రై చెయొచ్చు ఇంకా?
సో అందుకే మళ్ళీ మాది కామర్స్ బ్యాక్ గ్రౌండ్ గదా అండి అంటే కామర్స్ విత్ కంప్యూటర్స్ గదా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు జాబ్స్ ఈజీగా చేస్తాయి
ఓకే కంప్యూటర్సా బికెమ్ సిఏ
ఆ కంప్యూటర్స్
మీరు డిగ్రీ ఏ కాలేజ్ అండి?
న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ అండి
ఓకే ఇంకా తిన్నారా ఆఫ్టర్నూ
ఆ తిన్నానండి
ఏం కర్రీ
ఈరోజు ఏం కర్రీ చేయలేదు మా మమ్మీ టమాటా చట్నీ ఏసుకొని తిన్న
అంటే చేసిందా లేకపోతే
ఆ పె ట్టిన పికిలే మళ్ళీ దాన్ని తాలిం చేేసుకొని తిన్నాం
ఓకే ఇంకా మీకు ఏమేమి వంటలు వచ్చు ఏటైనా ట్రిప్‌కి ఎళ్లారా ఈ మధ్యలో ఏటైనా ఊరు ఎళ్ళారా
ట్రిప్‌‌కి అంటే ఎటు ఎళ్ళలేదు అమ్మమ్మ వాళ్ళంటికి ఎళ్ళేసి వచ్చినాం ఈరోజే
కే ఏం చేశారండి
మామ మా అమ్మమ్మకి ఆపరేషన్ అయిందండి
ఓ ఏం ఆపరేషన్ అండి
కన్న ఆపరేషన్ అయితే మేం అందరం వెళ్ళాము ఈరోజే వచ్చాము
ఓకే
ఉమ్
మీ అమ్మమ్మ గారు ఎక్కడుంటారు
హన్మకొండలే ఉంటారండి నేను అక్కడే అమ్మమ్మ దగ్గరే ఉండి ఆ చదువుకుంటా డిగ్రీ కూడా మా అమ్మమ్మ వాళ్ళింటి దగ్గరుండే చదువుకున్నా ఎంబీఏ కూడా ఇక్కడే ఉండి చదుద్దాం అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకుంటాన్న
ఆ ఓకే మీకు వంటలు ఏమన్నా కాయ వండ
ఆ అనొచ్చు అండి వంటలోచ్చు అనొచ్చు
మ్మ్ఉమ్మ్ మీరు ఇంకా స్టడీ గురించి మీ స్టడీ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి
స్టడీ అం
మీరు ఏదన్నా మీ కాలేజ్‌లో ఏంటి
ఆ ఇం ఆ మా కాలేజ్‌లో ఆ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి కాకపోతే ఆ బెస్ట్ అంటే ఇంకా కామర్సే అనమాట అంటే స్ట్రెంత్ ఫేమస్ మొత్తం మా కామర్స్ స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు ఇంకా సైన్స్ ఆ సైన్స్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు గ్రూప్‌కి ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అంతే ఉంటారు
ఉమ్మ్ మీరెంతా మంది అండి ఫ్యామిలీలో
ఆ ఏంటండి
ఫ్యామిలీలో ఎంత మంది అనని అంటున్నా
ఆ ఫోర్ మెంబర్స్ అండి మా నాన్న నేను మా అమ్మ మా అక్క
ఆ సి కజిన్స్ ఎవరు లేరా
కజిన్స్ ఉన్నారండి మా సిస్టర్ ఉంది
తనేం చదువుతుంది
తను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ శ్రీ చైతన్య
ఓ స్కూల్ కూడా శ్రీ చైతన్య నేనా
ఆ స్కూల్ శ్రీ చైతన్య నే కాలేజ్ కూడా శ్రీ చైతన్యనే మా చెల్లి ఆ టాప్ అన్నమాట
ఆ టెన్్లో ఎన్ని మార్క్స్ వచ్చాయ్
ఫైవ్ ఎయిటీ సిక్స్ వచ్చాయండి
ఓకే ఇంటర్లో ఎ గ్రూప్ అండి
ఎంపిసీ అండి
ఓకే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అవి రాస్తాదా
ఆ రాస్తది
ఓకే నెక్స్ట్ మీరు ఎంబీఏ అయిపోయినాక ఏం జాబ్ చేద్దామను
ఆ సాఫ్ట్వేర్ే అనుకుంటున్న అంటే అందులో ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా నా కు ఏదైనా బెస్ట్ లో ప్లేస్మెంట్స్ వస్తే పక్కా జాబ్స్స్తాండి
మీకు ఇంకా ఏం వంటలు వచ్చండి
అన్ని వచ్చాయండి ఆల్మోస్ట్ అన్ని వచ్చు ఒక నాన్ వెజ్ లో ఫిష్ మటన్ తప్ప అన్ని వచ్చు
ఓకే ఫ్రాన్స్ అవి తిన్నర ఎప్పుడన్నా మీరు
ఆ ప్రౌన్స్ తిన్న అండి
ఇష్టమా మీకు
ఆ ఇష్టం
మ్ హు మీ డాడీ ఎం చేస్తారండి
మా డాడీ ఫైనల్స్ ఇంకా పొలిటీషియన్ అండి పాలిటిక్స్ లో తిరుగుతారు
మ్ హు మీ మమ్మి గరు
మా మమ్మీ హౌస్ వైఫ్ అంటే తను కూడా చేస్తది అంటే మిల్లు లిస్ కు తీసుకొని ఆ చేస్తది ఇప్పుడు తను హౌస్ వైఫ్ అంటే కొన్ని టైమ్సే చేస్తారు
అంటే మిల్ అంటే ఏం మిల్లు అండి
రైస్ మిల్ ఉంటది కదా అది లీస్కి తీసుకుంటారన్ని
అహ ఇంకా ఎ ఎప్పుడు వెళ్తది ఎప్పుడు వస్తది అంటే ఎట్లా ఉంటది
అంటే మీల్లుకేళ్తయి మార్నింగ్ ఎయిట్కి అట్లా వెళ్తది మళ్ళీ ఈవినింగే సిక్స్ అంటే అన్ సీజన్ అప్పుడేమో మార్నింగే వచ్చేస్తది ఫైవ్ లోప్ ప్పు ఒకవేళ సీజన్ అయితే ఏమో ఎయిట్ అట్ల అయితది
మ్ హు
మ్
ఇకండి మీకు డేట్స్ ఇష్టామా
ఆ అంటే అంత ఇష్టం ఉండదు కానీ ఇగ హెల్త్ కోసం తింటా
ఓకే ఏం బ్రాండ్ ఎక్కువ ఏం బ్రాండ్ తింటారు ఏం బ్రాండ్ తింటారు ఎక్కువ
బ్రాండ్ అంటే అర్థంగాలే అండి
అంటే ఏ కంపెనీ
ఆ అన్నీ ట్రై చేస్తామండి
మ్ హు
ఆ
డ చ్ డేడ్స్ దింటే హీమోగ్లోబిన్ బెరుగుతదండి
ఆ మీరు డైటిషియన్ గదండి దాని వల్ల యూస్ ఏం ఏముంటదండి
డేట్సులే తింటె హీమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతది
ఇంక
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకు చాలా యూస్ఫుల్ అయితదండి ఐరన్ గూడుంటది
ఆ అందుకనీ న అంటే నాక్కొంచం హెల్త్ ప్రాబ్లమ్ ఉంటాయి సో అందుకే తింట
ఆహా మీరెప్పుడొచ్చారు ఎలా వొచ్చారు మార్నింగ్
ట్రైన్కొచ్చామండి
ఊహు ఏమైనా స్నాక్స్ గనుక దీసుకున్నారా మీ అమ్మమ్మ వాళ్ల ఇంటి దగ్గర
ఆ అప్పలు చేసుకున్నామండి అక్కడ మా అమ్మమ్మ వాళ్లింటి పైన ఒక ఆంటీ ఉంటది ఆ ఆంటీ హెల్ప్ చేసింది తీసుకుని ఉమ్ కారపూస ఇంక కట్టె గారలు చేసుకున్నామండి
ఊహు మీకే స్వీట్స్ అంటిష్టమండి
ఆల్మోస్ట్ అన్నిష్టము బాగా అంటే బాగా అంటే ఇవి బాదుషా ఇంకా ఏ ఎక్కువ ఇవే ఇగ కలకండ ఆల్మోస్ట్ నాకు స్వీట్స్ అంటె చాలా ఇష్టం అన్నీ దింట
రెగ్లర్ గా తింటూ ఉంటరా అప్పుడప్పుడ
ఆ రెగ్లర్ అంటే ఒక్కొక్కసారి రెగ్లర్గ తింటనే ఉంటా ఒక్కొక్కసారి ఇంగ తినను
ఊహు ఓకే ఇంక వర్షం ఒస్తుందా అండి మీ ఏరియాలో
అహా లేదండి
ఊ ఇంక చెప్పండి మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఫుడ్డు గురించి రిలేటర్
మీరు డైటిషియన్ గదా అండి ఆ అంటే అన్ని డైట్సె రాస్తరా అండి
ఆ అన్ని డైట్స్ రాస్తమండి మీకేమన్న డైట్ గావాలా
ఉమ్
దేని గురించి గావాల్జెప్పండి
అంటే ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వీటికి అంటే ఎట్లా చెయాలి ఇంకా థైరాయిడ్ ఇవన్నుంటే ఎలాంటి డైట్ చేయాలి
థైరాయిడుంటే మీరేం జెయాలంటే థైరాయిడ్ అంటె మీకూ థైరాక్జీన థైరాయిడ అంటే లో లెవల్సున్నయా హై లెవల్సున్నయా
లో లెవెల్సె
అప్పుడు మీరు బ్రాకలీ అవ్వీ ఇవ్వీ కొంచెం క్యాబేజీ కాలీఫ్లవర్సూ అవా అవాయిడ్ జెయాలండి ప్రోటీన్ రిచ్ ఫుడ్ దీసుకోవాలి
కలిషం తినాలి అంటారు కదండి బ్రోజి నట్స ఓకే ఓకే
వ్మ్
హ్మ్
ఇంకా చెప్పండి
చెప్పాలి అండి మీరే
వ్మ్ ఎగ్ కర్రీ ఏస్తున్నా అండి ఇప్పుడే అల్లం ఏస్తున్నా
ఆ బాగా ఇస్తారా అండి మీరు వంటలు
వ్మ్ తెలివదండి మా చెల్లిని అడగాలి ఒకసారి ఎలా చేస్తాను నేను
ఉమ్ మా డాడి అయితే బానే తింటాడు మ చెల్లి కూడా బాగానే తింటది తిన్నాంక ఎగ్లో పెడతుదండి ఇలా చేసావు అలా చేస చవని
అవునండి ఇంటికి చిన్న కూతుర్లు అట్లనే అంటారండి
ఉమ్ మా మమ్మి లేదు అందుకే తనే ఏళ్ళి షాప్కి ఏళ్ళి అన్ని సామాను వట్టుకొని వచ్చింది
ఆ అ
ఆ ఇంకా చెప్పండి
ఆ అండి
ఇంకా చెప్పండి
చెప్పాలండి
పక్కన డిస్టర్బన్స్ వస్తుంది కొంచెం మంచిగా మాట్లాడరా
ఓకే
ఉమ్ ఇంకా అండి మీ పక్కన ఎవరు ఉంటారండి ఐ మీన్ మంచి మాట్లాడు
ఆ అందరు బానే మాట్లాడతరండి
వ్మ్ అంటే హిందూసే ఏ ఉంటారా ముస్లిమ్స్ అన్ని క్యాస్ట్
ఆల్మోస్ట్ ముస్లింసే ఉంటారు కోన్ త మంది రేరింకా హిందూస్
ఓకే మీరు ఎవరితో క్లోజ్గ్ ఉంటారు
వ్మ్ పక్కన ముస్లిం ఆంటి వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఉంటా
న ఓకే క్లోజా చాలా
ఆ చాలా అంటే చాలదు ఇగ కొన్ని కొన్ని సాల్ ఏళ్లుతాము కొన్ని కొన్ని సాల్ అలా
ఆ
అంటే ఇంగ ఎక్కువ ఇక్కడ ఉండను కదా నేను ఎక్కువ ర వరంగలనే అంటా
ఆ అంటే కొంతమంది ఫ్యామిలీ క అంటే క్లోజ్ ఉంటారు కదా నైబర్స్ అందుక్
హ్మ్ ఆహా అదేండి ఎన్
ఉహుం ఇంకా చెప్పండి ఇంక ఏమి విశేషాలు సంగతి
అ
తిన్నారా
ఆ ఏంటండి
ఇప్పుడు ఏం ఏం కర్రీ మరి
ఉ